హలో ఏం చెయలే దు ఇం టీవీ చూస్తా ఉన్నాం మేము
టీమ్ ఛానల్ పెట్టుకొని చూస్తున్నారు
అంటే పెద్ద మూవీ చూస్తా ఉన్నాం
ఓ పెద్ది అప్పుడే టీవీలో వేసారా
అంటే లేదు అంటే వైఫై కనెక్ట్ చేసుకొని చూస్తాం కదా
ఒబ్బో
అట్లా చూస్తా ఉన్నాం
ఓన్లీ ఇంగ పెన్డ్రైవ్ అట్లా డౌన్లోడ్ చేస్
ఆ అట్లా డౌ ఫోన్ కి కనెక్ట్ చేసేసి ఇంకా అట్లా చూస్తా ఉన్నాము మ్ మీరు ఏం చేస్తా ఉన్నారు
నేనా
మ్
ఏం లేదు బయట గాలిని ఆస్వాదిద్దాంమని బయటికోచ్చా
ఓ మీకు వాన పడుతా ఉందా
వాననా ఆహా మకేం పడ్లేదు ఇడ మ్
మాకైతే చానా బాగ వాన పడతా ఉంది
ఆ
ఆ ఈ చల్లలో ఏమైన్నా వేడ్ వేడిగా తింటే చాలా బావుంటది అనిపిస్తా మినాకి మ్ అందుకే బొరుగుల్మి చెప్పి ఎస్కున్నాం ఇంకా వేడి వేడిగా అంటే టైం పడుతది
ఆ అంతేలే బొరుగుల మిచ్చర్ తింటే మంచిగా ఉంటుంది మ్మ్ ఇంకేంమది అయితే పెద్ద మూవీ ఎలా ఉంది
ఆ చాలా బావుంటది బొరుగుల మిచ్చరు
అవునా
బా అంది
ఆ సినిమా చనా బాందా దాంతో రామ్ చరణ్ ఆ చూసాను నేను కూడా
లేదా చూసినారా
ఆ చూసా నేను
ఎసగ అబలే
మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవకుంట వస్తాంది
అవునా ఇప్పుడు వినిపిస్తాందా బాగా
ఆ ఇప్పుడు ఇనపడిస్తాంది
ఆ ఆ దాంట్లో ట్రైన్ లో పోతా కాళ్లు బయటికి పెట్టేస్తే అప్పుడు ఇరిగిపోత అది తునిగిపోతుంది కదా
హ్మ్
అమ్మో అసలు బల్లే గాని అప్పుడైతే
కదా అసలు
ఆ
ఆ అంటే మంచిగా ఉంది సినిమా
నిజంగా చానా బాంది
బాంది ఇంకా కొద్దిగా ఇంకా బాగా పెట్టి ఉండే బావుంటది కద
ఉమ్ పర్వాలేదు బానే అయితే ఉంది
ఆ బానే తీశారు కాకపోతే ముందు రామ్ చరణ్ గేమ్ చేంజర్ తీసినారు కదా
ఆ
దాంతో అన్ని కూడా అట్లే మారుతాంటాడు దాని వల్ల పాపం ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి
ఓ
హ్మ్
అదేదో ఆ సినిమా వాల్ మ్
హ్మ్
చెయ్యి కూడా ఆయనకి బాలేద్ కదా ఏమో చెయ్యి అయింది
అవును హ్మ్ చనా బాగా చ్చేస్తారు కదా రామ్ చరణ్ యాక్టింగ్
నవును
బాఉంది మూవి అయితే
ఆ బాఉంది ఆ హిట్టే అనుకుంటా
ఊహుమ్
బాఉండమ్ బాఉంది
బాంది
ఉమ్ ఆ చూష్ న రంగస్థలం
అది ఎలా ఉంది
ఆ అది బాఉంది
ఊహుమ్
మీకి ఏమి అమ్ ఆ సిన్ మా చానా ఇష్టమా
రంగస్థలమా ఆ బాఉంటుంది బా చేస్తాడు రామ్ చరణ్ దాంతో కూడా బా చేస్తడు యాక్టింగ్ రెండ్ దాంతో ఆ కనీ ఎక్కువ రంగస్థలమే బా ఫేమస్ కదా
ఆ ఔన్
హ్మ్ సమంత అయితే చానా చక్కగ ఉంటుంది
ఆ ఔను ఇంతా చెక్కగున్నవెం
ఆ అందుకే అది పాట చానా బాగా రాసారు దేవిశ్రీ ప్రసాద్ గారు
ఆ ఔను
ఉహుమ్ ఇంకా అందులో
ఉమ్
ఔ అందులో మీకు ఏ క్యారక్టర్ ఇష్టం రంగస్థలంలో
రంగస్థలంలో వాళ్ళ అన్నయది ఇష్టం
వాళ్ళ అన్నయ్ క్యారక్ట ఇష్
ఆ అంటే పాపం అంటే అందరీ కోసం ఆలోచిస్తడ్ కదా
ఔను నిజమే
ఆ అట్లో చానా తక్కుగుంటారు
ఉహుమ్
ఆ కానీ చన్ పోతాడు లాస్ట్ కి సిన్ మాలో
ఉమ్ అద్ అస్సలు అనేస్పెక్టేడు ఎండు గదా
ఆ ఔను
అయ్ పా ప్రెసిడెంట్ బాబు కదా చీ ప్రెసిడెంట్ బాబు కాదు మంచోడిగా నటించి అందరముందర నిజస్వరూపం చూపిస్తారు ఆ ఇది మీ నిజస్వరూపం అని చూపిచ్చి చ్ భలే కోసేస్తాడు హ్
ఆ లాస్ట్ లో
ఆ ఆ
బాఉంటది
బాఉంటది చానా బాఉంది సినిమా
ఆ బా బాగుంది అదేదో సి సినిమా రాకముందు పాటలన్నీ బాగా ఫేమస్ అయిపోయి ఉంటాయి ఏదైనా అంతే కదా సినిమా రాకముందు పాట వచ్చేస్తుంది అప్పుడు ఇంకా చానా ఫేమస్ అయిపోతుంది అయిపోతది పాపులర్ అయిపోతది
తది నిజమే ఉమ్
ఇంకేమీ మీరి ఇంకేం ఆ పుష్పా ఇంకా ఆ ఓకే ఈ అంటే బానే ఉన్నాయి రెండు కొ కొంచం రేసుగుర్రం ఏ మేల అనిపిస్తది
వేసుకున్నాం చాల బాగుంటుంది
ఆ అవును
హ నాకు కూడా అది బాగా ఇష్టం అన్నమాట రేసుగుర్రం ఉ
కాకుండా వేరే ఏ సినిమాలు చూడలేదా ఈ మధ్యన వచ్చిన వాటిలో
ఈ మధ్య వచ్చిన వాటిలో వి వీరభద్రుడు చూశాను సినిమా
వీరభద్రుడు ఆ నేను చూసిన కానీ అంత ఏం లేదని అనిపించింది
ఆ అంటే సూర్య ఇంకా పెద్ద హీరో కదా ఇంకా మంచికి చూపియాల్సిందా అంటే బానే ఒకే గాని కానీ సామాన్యుడికి దేవుడికి ఇంకా బాగా ఉండుంటే బాగుంటాండి అంటే అయ్యప్పని ముందరా ఆ అయ్యప్పని కొద్దిగా అట్లా ఇంకా బాగా చెప్త వెలిసిందా హూ అది ఎలా ఉందండి అయినా దేవుడు అదిగో సగం ఏసి కదా
ఆ అవునవును
హూ అది ఫస్ట్ అంతా బాగుంది ఫస్ట్ స్టాప్ అంతా సెకండ్ ది మళ్ళీ కొద్దిగా ఓకే ఓకే అంత ఏం లేదు ఫస్ట్ది మాత్రం అది బాగా ఉంది కదా
ఉ ఆడ మిరపకాయలు దంచి అసలు ఎవరు లేదనుకుంటా లేదు లేదు ఉంటుందేమో
అదే లాస్ట్ లో త్రిషా చూపిస్తారు కదా
ఆ లేదు లేదు చనిపోతుందా ఆమే
చనిపోతుంది కదా నిజమే అది ఊరక కళ్ళలాగా చూపిస్తారేమో లాస్ట్ లో
ఆ లాస్ట్ లో ఏందో నాకేమ అంత గుర్తు లేదు ఏముందో ఏముందో ఆ ఇంకా ట్వంటీ నైన్ కూడా బంది ఆ అవును చాల బాదనిపించింది తీస్తది
ట్వంటీ నైన్
ఆ
ఏం స్టోరీ అది
అది ఒక అబ్బాయి నార్మల్ అంటే మిడిల్ క్లాస్ అతను
ఊఉ
వాళ్ళ మామ్ వాళ్ళమ్మ వాళ్ళు మామూలుగా ఊర్లో ఉంటారనమాట వలమ్మ ఎట్లాంటి దేనికి భయపడకుండా ప్రతి దానికి అంటే మన వైపు తప్పు లేనప్పుడు దేనికి అట్లా భయపడకూడదు అనేసి అతను ఏదో అయినప్పుడు వేరే వాళ్ళ కలపైనా పడతాడు అప్పుటి నుంచి వాళ్ళమ్మ అతను మాట్లాడు అతను సిటీకి పోతాడు ఇంకా అట్లా అట్లా జరుగి వేరే అమ్మాయి ఈ అబ్బాయి ఇద్దరు తింటారు వాళ్ళిద్దరుకి గొడవలే విడిపోయింటారు మల్లా అతను వాళ్ళు ఊరికి పోయి వాళ్ళ ఊరిని బాగా డెవలప్ చేస్తారు లాచోకి మళ్ళీ కలిసిపోతారు
అవునా ఉ నేను చూడాలనుకున్నాను అది చూల్లె
అదండి బాగుండడం అయితే చనా బాగుంది
అవునా ఊఉ అయితే మంచిగా చూపిచ్ఛారేమో
ఇంకోటి అగ్లీ స్టోరీ కూడా చూసినాం కానీ అగ్లీ స్టోరీ అది అది కూడా అంతే కొంచెం ఒక ఆ ఒక అమ్మా ఉంటుంది వాళ్ళ ఊర్లో ఊ లో ఒక ఊర్లో ఇంకొక అబ్బాయి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ కి అమ్మానాచ్ చనిపోతే ఆ బాబకి వాళ్ళ తా అవ్వనో ఎవరో అబ్బాబుని పెంచుకుంటా ఉంటే వాళ్ళ అవ్వ కూడా చనిపోతున్ది సో వాళ్ళ మా అమయ్య తెచ్చి పెంచు కుంటా ఉంటాడు వాళ్ళు మావయ్యకి ఒకడు ఉంటాడు వా పిల్లడు ఎట్లా అంటే సైకోలాగ ఉంటాడు అట్లే జరుగుతావుంటుంది సినిమా
వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారా
ఆ ఇంకా లాస్ట్ కి ఇంకా వాన్ని చాలా టార్ చేస్తాడు ఆమెన్ సైకో లాగా ప్రవర్తిస్తా ఉంటాడు మొత్తం ఆమెకీ ఇంకెవరికైనా నచ్చదు కదా అట్లా చేస్తే
ఆ
సరే మరి
ఆ భాయి
ఆ బాయ్